హలో
ఏం చేస్తున్నారండి హలో
బట్టలు మడత పెడుతున్నా
అవునా
ఉ
ఇంకేంటి
మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఏం పని పాట లేదే పార్దుకి ఇంతసేపు ఖాళీగా ఉన్నా ఇప్పుడు వీడియో కాల్ చేస్తాడెంటే
మీ రూమెట్స్ వచ్చారా
రాలేదు
కమలా ఎప్పుడు వస్తది
నాకు తెలిసి రేపు వస్తారు అనుకుంటా ఒక్క నిమిషం ఆగు అలానే లైన్ లో ఉ చెప్పు
రేపు వాస్ అంటే ఇవాళ్ళ నైట్ ఎక్కుతారు కదా కాదా
ఏమో నాకేం తెలిదు దాలగురించి
చెప్పలేదా
ఉహు అంటే కమలా ఇ రోజు వస్తా అంటే ఈ రోజు ఎక్కి రేపటికి వస్తా అని చెప్పింది మొన్నయితే మరి నాకు తెలిదు అండి మరి చిన్న పులిహోర పెట్టారు మాకు మీది
ఆ లేవలే అప్పటికి కొంచెం ఫీవరుష్ ఫీవరుష్ ఉంది
అవును ఎందుకని
ఏమోనే గొంతు మండుతుంది జలుబు అయితుది దాంతో ఫీవర్ వస్తుదేమో
ఆహా
ఉ కల్ బాడీ అంతా అట్లా పడిపోతుంది లేవడానికి వస్తలేదు
కొంతలాగా
ఏమో ఇగ మరి వెదర్ చేంజ్ అయింది గా హైదరాబాద్ లో కూడా
ఓకే ఏం వెదర్ చేంజ్ అవలేదు అప్పటి నుంచి ఇప్పడు వరకు ఒకలానే ఉంది
ఆ ఇంత ఎండలు ఉన్నాయా అమ్మ అమ్మ మొన్న
ఓకే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పడక
అట్లా అని కాదు ఇంతకు ముందు కూడా హైదరాబాద్ లో కొంచెం చల్లనే ఉంటుండే గదా
ఉంది ఓహో ఈ రెండు రోజులు ఎండకే
ఏమో మరీ నేను అనుకుంటున్నా ఎందుకైందో నాకు చెప్పొస్తదా ఏంటి
సరే సరే లే మీకేం పెట్టారు
మాగుడా అంతే పులిహోర కన్ని పిలి పులిహోర బాగుం టది మా దగ్గర అంతా ఎండిపోయి ఉంటది అంతా
హూ
ఆ రోజు బాగుండే ఫుల్ తినేసా
ఉ
ఇక్కడ అట్లా పెట్టనే పెట్టరు సోది గాళ్ళు
అలాగే అనుకుంటియ
ఎందుకు
అలాగే ఉంటదింటే అలానే ఇంకా మీ మీ మాకు నిన్న నైట్ అయితే అసలు ఏం తినబుద్ధి కాలే న నా నేనై తెస్ మధ్యానం తిండానికి ఎళ్లట్లే తెలుసా నీకో విషయం
తిట్టేదాన్వి ఇప్పుడు ఇట్లా చేస్తునవ్
తున్న కానీ ఘోరంగా ఆకలేసుంది నిన్న నైట్ ఏమైందంటే పప్ ఉట్టి చారు, అప్పడం, ములక్కడ, రైస్ పెట్టింది అసలు నాకు ఆ ములక్కడ చూస్తేనే తిన్బుద్ది కాలేదు ఇంకా కొంచెం అంత ఏమో నాక్ ఎందుకు తిన్బుద్ధి కాలే, రసము అప్పడం ఉంది కదా అన్ తిన్ అసలు ఉప్పు లేదు ఏం లేదు అంటే పచ్చడి కూడా పెట్టిద్దే, కానీ ఆ పచ్చడ్లు ఏం బాగో నాకు నచ్చవ్ అసలు అయితే అస్సలు ఆ అవును మా నాకేమో నిన్న చ మా అందరికి నీ రీతిక రూమ్ లో ఉన్నళ్ళకి ఆకలేసింది కానీ తిన్బుద్ధి కాలేదు అసలు ఘోరంగా అంత అంతలా అయింది
ఉ
ఏంటో చిరాక ఎస్సుంది, నిన్న నైట్ అలానే అనిపిచింది. ఆకలేస్తుంది కానీ, అది తిన్ నోట్లకి ఎళ్ళట్లేదు అవి బాలేదు.
ఉ అంతే అంటదమ్మ
ఆ పొద్దు పొదు నేనైతే ఇంకా పొద్దున్న టిఫిన్ ఫుల్ గా ఫుల్ తింటున్నా కడుపు నిండిపోయ ముందుకు వచ్చేస్ చే వరకు తినేసి
నేన్ మధ్యానం వ అంటే పొద్దున లేవట్లే సరిగ్గా, లేశినా కూడా వెళ్ళట్లే. మధ్యానం పచ్చిడి తోనే తింటున్న మమ్మీ పంప్
మీ మీమైతే పది గంట్లకే లేసి ఎళ్తున్నాం. నె పది గంట్లకే లేసి పదిన్నరకి ఎళ్తున్నాం.
అవునా మాకు అప్పుడు ఉండట్లేదు తీసేసింది అలా చెత్త మొకం
కు మాకు ఉంటున్నాం మేము తెలిసినం మేము వత్తునం అలానే ఇంకే చేయలే వాళ్
మా తమ్ముడు వస్తడు ఈయల నాక్ స్నాక్స్ వస్తయ్ తెస్తాలే నీకు
ఓ ఏం స్నాక్సే ఆ
హ్మ్మ్ నంట మమ్మీ లైక్ మురుకులు అవి
నాహా ఇంకేంటి మరి?
హలో
ఏమంటున ఏమంటునర్ మీ బావ
ఏమనట్లే మీకు నచ్చిందా నేను రావడం? నచ్చలే కావచ్చు అన్ అన్నడు.
ఆహ్ మాకు ఆయనతో ఏమైనా పని ఉందా రావడం నచ్చకపోవడానికి
నేను అదే అన్నా ఎందు గట్లు అనుకుంటున్నావు నువ్వ ఏమో ఏమో నువ్వు ఆలోచిస్తున్నావు అట్లే ఏమి ఉండది అని చెప్తున్న
మేము అసలు పట్ట
మీ బాధ మీకే
ఆ మా బాధ మాదే ఎవర్ బాధ ఆల్దే
అంతే మనలో బానే ఉన్నింది కాని వాళ్ళకి నచ్చిందో లేదో మరి మేము రావడం అని అన్నాను
మాకు ఎందుకు నచ్చడానికి నచ్చకపోవడానికి మాకేంటి మేమంతా పాష్ కిడ్స్ కాదు నచ్చకపోవడానికి మేమంతా జడ్జ్ చేసే పర్సన్స్ కాదు నచ్చకపోవడానికి అందరు అలానే ఉంటారు కదా ఇంకా ఇంకేమి కేవ అంతా కావాలి
అవును ఈ ఫ్రెండ్ ఎందుక అట్లా ఉందంటే కొంచెం అంతే ఉంటది అది కొంచెం ఇట్ టైం లా అని చెప్తున్నా
నేనా
మ్ పొద్దున కొంచెం చిరాగున్నవ్ గదా
ఆ పొద్దున్న చాలా ఘోరం గడుపు న చ్చినాగు
ఉ
మ్
ఏం లేదు అట్లేమి ఉండవి జర్నీ చేసింది కదా నిద్రపోయి లే ఇస్త అట్లనే అయితదని
మ్ అంతేలే
ఇంకా ఎం
మ్ హు
కొనేశారా మరి పాపకి చిన్న మాటలనే ఎక్కువ మాట్లాడలే కొంచెం జ్వరంలా గుందంటే టీ తాగి రాపో అని అన్నాడు అంతే
టీ తాగితే తగ్గిపోద్దా
గొంతు మండుతుంది కొంచెం వేడిగా ఏమన్నా తాగాలని ఉండే
ఓకే ఓక్ గొంతు మండితే చల్లగా ఏమైనా తాగుతారు కదా ఇంకా ఇంకా పొగలు కక్కేలాంటివి తాగుతారా ఎవరైనా నాకు అర్ధం కాట్లేదు
అందరు అదే అంటున్నారు కానీ నాదే మండడం అంటే ఇట్లా జలుబు చేసి సే ముందు మండుద్ది కదా గరుకు గరుకుగా అనిపిస్తది కదా ఇంకా చల్లగా తిన్నావ్ అనుకో ఇంకా ఎక్కువ అయితది
మ్ అవున్లే
ఉ కొంచెం వేడేదింటే ఆయ్ మంటది అంటే కొంచెం సమ్మగా ఉంటది
మ్
మేం వస్తలేమా ఇంకా ఏం చేసినావు నిన్న నిన్న అద్ చేద్దాం అనుకున్నా ఏదో నైన్ టెన్ కొంచెం విని కొంచెం అర్ధం చేసుకునేమన్న ప్రాజెక్ట్ చూస్ చేద్దాంటే అసలు చాతనే అవ్వలేదు
నేనైతే నిన్న అసలు మొత్తం ఏమంటారు నిన్న టెన్కి లేచ నే
నేను కూడ అంతే ఇయల నిన్న
తినేసి వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయ్యింది నిన్న సాటర్డే కదా స్నానం చేస మొన్న వాషింగ్ మిషిన్ కు బ బట్టలు ఏస కదా ఆ బట్టలు నైట్ తీసుకొచ్చి వదిలేసి ఆళ్ళ రూమ్ కి వెళ్ళిపోయా నిన్న సా నిన్న హెడ్బాద్ వేసి బట్టలు మడత పెట్టి వచ్చి కూర్చునేసరికి ట్వల్ వన్ అయిపోయింది నేను అల కూర్చున్నాను సమ్మర్ అయిట్ అన్ ప్రీతి లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ సీజన్ లాస్ట్ ఎ
ఉ
ఊరికే ఇల ఎందుకో చూడు బుద్దేసింది నాకు ఇలా జస్ట్ నెట్ మిరర్ ఓపెన్ చేయగానే కనిపించింది
హు
ఇంక చూసాను చూసిన తర్వాత రీతిక వచ్చింది తినడానికి వెళ్దాం దా అని వన్ థర్టీ ఎంతో అయింది నాకు అస్సలు ఆకలియలేదు అప్పుడు లేదు నేను రాను అనే ఉన్న ఆ తర్వాత ఇంకా అది చూససి తర్వాత మళ్ళీ సినిగమా చూసా బైఫాల్ట్ ఆ ఫోల్ట్ ఆర్
ఉ ఏ జూసవా పిం ప్రీతమ అండ్ పద్రో
ఆహా చూడలేదు ముక్కలు ముక్కలు చూస్తానే అది వాడు సిబిఐ ఆఫీసర్
సిబిఐ ఆఫీసర ఎవరే
ఆ వాడు హీరో ఉంటాడుగా వాడు ఏంది ఏదో ఆఫీసర్
రీల్స్ కాదు దాంతో చూసేస కొం వాళ్ళ కొడుకు చచ్చిపోతాడు స్విమ్మింగ్ పూల్ల్లో హలో హలో హలో ది హలో హలో హలో హలో హలో హలో అ